హలో చెప్పండి
హ చెల్లె కట్ అయింది హాయండి
హాలో
మీరు రీసెంట్ గా విజిట్ చేసిన టూరిస్ట్ ప్లేస్ ఏమైనా ఉందా అండి దాని గురించి మీ ఎక్స్పీరియన్స్ తన్ నాకు చెప్పరా
రామప్ప అలాగే లక్నవరం
వాదే మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ మా వెళ్ళను నేను గుడ వెళ్ళను లంచు చాలా బాగుంటది లక్నవరం లో అయితే
ఇ
ఆ వంతేనా దానిపైన నడవడం అది
దాని పైన నడుస్తుంటే అసలు ఎంత భయం అయితది అసలు వాటర్ మొత్తం అ అటు ఇటు ఇటు ఆటు పోతుండే అళ్ళ వడతం కావచ్చు అని నీ ఎంత భయమైందో మేము మా కాలేజ్ తరపు నుండి పోయినాం మేము మా కాలేజ్ తరపునుండి పోయినం అండి ఫ్రెండ్స్ అందరం ఒకరి ఒకరి చేతి ఒకరు ఓయి ఇట్ల పట్టుకొని భయపడుకుంట దాటినం దాని తర్వాత భయం పోయిన్ ఉంది మళ్ళసరికి రిటర్న్ రిటర్న్ వచ్చేటప్పుడు
ఊ చాలా ఎంజాయ్ చేసి ఉండారు ఫ్రెండ్స్ తోటి అట్లనే
చాలా అని బోటింగ్ కూడా చేసినం చార్ వాళ్ళ తోటి చాలా
అవునండి మనతో మన బెస్టీ మన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే అసలు ఆ మూమెంట్ మెమోరీ లైఫ్ లాంగ్ ఉంటది లైఫ్ లాంగ్ గుర్తుంటుది
చాలా అటు ఫ్రెండ్స్ ఇట్ బెస్టీస్ ఇంకా ఫేవరెట్ స్టాఫ్ తోటి కూడా
అవును ఊ ఊ ఫ్యూచర్ ల మళ్ళీ అట్ల వెళ్లలనుకున్నా వెళ్లలేమ్
అర్ధం కాలేదు ఫ్యూచర్ లో
వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము ఒక్కసారి అయిపోతే ఈ డేస్ మళ్ళీ రావు కదా
హా అవు
యా నా ఎక్స్పీరియన్స్ నేను కూడ నా ఫ్రెండ్స్ తో వెళ్ళిన అండ్ మేం చాలా ఎంజాయ్ చేసినాం మాద్ జర్నీ ట్రావెలింగ్ అండ్ మాతో మాకు కలిసిన ఫ్రెండ్స్ అక్కడే పరిచయం అయ్ న వాళ్ళు ఫొటోస్ తీయడం కోసం మాట్లాడుకోవడం అండ్ చాలా మెమోరీస్ క్రియేట్ చేసుకొని వచ్చాం
వావ్
బోటింగ్ సైక్లింగ్ ఇంకా చాలా ఉంటాయి అండ్ రామం ఇక టెంపుల్ విసిటింగ్ అక్కడ చెట్లు ప్రశాంతంగా కూర్చోవడం
సాండు సాండ్ కూడా చాలా బాగుంటాయి అంటే అది టచ్ అన్ అక్కడ ఒకటి ఏమంటరు అది హిస్టారికల్ ప్లేస్ కూడా నాకు తెలిసినంతవరకు మేడం చెప్ ప్పారు
అవునండి హిస్టారికల్ ప్లేస్ అండ్ అది తెలంగాణ
అది సప్త సౌండ్స్ ఏమో ఉంటది కదా అండి నైన్ సౌండ్స్ అనుకుంటా
మీకు చాలానే తెలుసు అండి చాలా నాలెడ్జ్ ఉంది మీకు
కొంచెం
ఉమ్ టెంపుల్ మన తెలంగాణకి ఒక ప్రౌడ్ చెప్పుకోదగిన విజిటింగ్ టూరిస్ట్ ప్లేస్ అండ్ దాన్ని చూడడానికి ఆథర్ కంట్రీస్ స్ట్రీట్స్ నుంచి కూడా వాళ్ళు వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతారు
హ
వె హవె టూ బే ప్రౌడ్ అఫ్ ఇట్
అవునండి
అట్లానే ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి తెలంగాణ ప్రైడ్ నీ పెంచడానికి ఇంకా చాలా విజిటింగ్ ప్లేసెస్ కూడా చూస్తూనే ఉంటాం మనం తెలంగాణలో ఇవన్నీ విజిట్ చేయాలిన్న కన్సలీట్ చేయాలి
ఆ మీకు ఇష్టమైన టూరిస్ట్ ప్లేస్ ఏంటండి
చాలా ఉన్నాయి ఒకటి అని అ రీసెంట్గా రీసెంట్గా బద్రాస్ టెలిగనా, విజయవాడ వెళ్ ఫ్రెండ్సో అది కూడా అండ్ ఆది కూడా ని మూమెంట్ మెమోరీ చాలా
వావ్
అ
నేను అక్కడికి ఇంకా వెళ్ళలేదు ముందు ఇంకా మా ఫ్రెండ్స్ తోటి ప్లాన్స్ వేసుకుంటాన్నాం అక్కడ అక్కడ
ఆల్ ద బెస్ట్ స్టాండ్ అసలు మీకు మీ లైవ్ లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఉంటదని నేను చెప్పగలుగుతా యి డివోషనల్ దేవైన్ ఎనర్జీ మీ చాలా హ్యాపీగా ఫీల్ అయితారు లైఫ్ లాంగ్ గుర్తుంది మీకు నా జర్నీ అయన ఒకళ ట్రైన్ లో వెళ్ళ ట్రెయిన్ జెర్నీ అక్కన పీపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ అసలు మర్చిపోలేరు మీరు
ఓ
అంటే
అర్ధం కాలేదు
మీరు అలా చెప్తుంటేయి అంటే ఇంకా ఇంకా త్వరగా ప్లానింగ్స్ చేసుకొని పోవాలని ఉంది
వీళ్ళైనంతా ఫాస్టుగా వెళ్ళండిని